బాగున్నారండి
బాగున్నానండి మీరు బాగున్నారు
బాగున్నాండి ఏం చే ఏం చేస్తున్నారు అండి
ఏం లేదండి జస్ట్ ఇప్పుడే పని అయిపోయింది
భోజనం అయిందా
కాలేదండి చెయ్యాలి మీరేం చేస్తున్నారండి
నేను ఖాళిగానే కూర్చున్నాండి
అవునా
మీరు పండుగలు ఎలా సెలబ్రేషన్ చేసుకుంట్రండి
మాసైడ్ టెంపుల్స్ కె టెంపుల్స్ కెళ్దామండి పండగలప్పుడు లేకపోతే ఇంట్లోనే పూజ చేసుకుంటాము
మొన్న రీసెం నిన్న నిన్న రీసెంట్గా ఉగాది పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు
బానే చేసుకున్నాం అండి అంటే ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి భక్షలు అంటారు కదా అవి చేసుకున్నాము ఇంట్లోనే దీపం పెట్టాము
ఆ ఇంక మిగతా పండుగలు ఏ పండుగలు ఎలా చేస్తారు మీరు ఉగాది ఆ నెక్స్ట్ సంక్రాంతి ఎలా చేస్తారు
సంక్రాంతి త్రీ డేస్ పండగ కాబట్టి ఆ ఫస్ట్ రోజ్ ఫస్ట్ రోజు ఫ అ లేవ్వంగానే ఫస్ట్ వాకిలు ఉడ్చి ముగ్గులు వేస్తామండి అ ఇంగా సంక్రాంతి అంటేనే ముగ్గులు కాబట్టి ముగ్గులు ఏస్తాము ముగ్గులు వేసి తర్వాత ఏమన్నా పూజలు చేసుకోవడం లేకపోతే టెంపుల్స్ కు వెళ్ళడం అదంతా అయిపోయిన తర్వాత ఎవరనైనా చుట్టాలని పిలిచేది ఉంటే పిలుస్తాం లేకపోతే లేదు ఆ మాదాంట్లో ఏంటంట అంటే భోగి రోజే ఏమన్న స్పెషల్ గా చేసుకోవడం నాన్ వెజ్ అలా ఉంటది కాబట్టి నాన్ వెజ్ తీసుకొచ్చి వండుకొని తింటామండి లైక్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం ఎవరీ పండగ ఇంకా మేము స్పెషల్ గా చేసుకునేదంటే ఆ విజయదశమి ఒకటి అండి
ఏది విషయ విజయదశమి అంటే దస్ రండి దసర ఫెస్టివల్ బాగా చేస్తారా మేడం మీరు సద్దుల బతుకమ్మ ఆడుతారా అండి బతుకమ్మ
యా అది ఫస్ట్ రోజా ఎన్నో రోజు అనుకుంట అంటే ప్రాపర్గా తెలీయదు నాకు ఏ టు టూ ఇయర్స్ సార్ నుండి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది పండుగలు అంటే పూజలు అంటే ఆడతాం అండి మామూలుగా బతుకమ్మలు ఆడతాము ఇక్కడ మా దగ్గర దేవున్ని పెట్టుకుంటాము దుర్గా మాతని దుర్గామాతను పెట్టుకొని ఎవ్రీ డే పూజలు చేస్తాము పూజలు అ ఓ వాటి ఇంకా డే బై డే ఉంటది కదా రూపాలు దాన్ని బట్టి అవతారాలు మార్చడం అలంకరణ చేయడం స్పోర్ట్స్ గేమ్స్ డాన్స్ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తాయి ఇక్కడ
ఆ
హు అండ్ ఈ రోజు కా ఆ రోజు దా రూపాలు అలంకరణ బట్టి ప్రసాదాలు కూడా మార్తాయంట సో అలా పూజ పూజారి చెప్పినట్టు చేస్తాము
అవునా అమ్మా ఇప్పుడు నవరాత్రులు ఉంటాయి దుర్గం
ఆ అవును సార్
ఇంగ మీ ఇంటి దగ్గరే పెడతారా మేడం విగ్రహం
యా అవునండి మా ఇంటి దగ్గర ఇక్కడ కాలనీలో పెడతాము
అవునా మేడం ఇంకా ఏ పండుగల అంటే ఇష్టం మేడం మీకు వినాయక చవితి ఇష్టమేనా
ఆ అది కూడా ఇష్టమే సార్ కాకపోతే ఇంకా ఈ టూ ఇయర్స్ నుంచే కావడం టి కొంచెం ఇంకా పండగల గురించి తెలుసుకుంటున్నాను ఇంకా
అవునా మేడం
బాగానే చేస్తాము దేవుడిని పెట్టుకొని ఇంగా నైన్ డేస్ ఉంచి స్తాము ఆడతాము డ్యాన్సులు వేస్తాము
అవునా మేడం
అన్ని ఉంటాయి
మీకు నచ్చిన పండగ ఏంటిది మేడం
నాకు నచ్చింది దసరా పండుగ సార్
దసరా పండుగ మేడం అంటే మీ దాంట్లో తీజ్ పండుగ అంటారు కదా అదేమన్నా బర్
ఆ అది బతుకమ్మ కాదు మా దాంట్లో తీజ్ అది వేరే అన్నమాట అంటే మా ఓళ్ళే జరుపుకుంటారు ఓల్ని వేరే వాళ్ళు ఎవరు జరుపుకోరు మా వాళ్ళే జరుపుకుంటారు ఇంకా తెలుగులో బతుకమ్మ అంటారు ఏమో గాని మా దాంట్లో అయితే తీజవ్ ఇది గోధుమలు ఉంటాయి గదా గోధుమలు నానబె ట్టి ఒక రోజు నెక్స్ట్ డే అది ఏదో తీగలు ఉంటాయి ఆ తీగలతో బుట్ట నల్లుతాం
అవునా అమ్మా అంటే కుటుంబ సభ్యు కుటుంబ సభ్యులందరు ఎళ్తారా ఒక ఆడవాళ్ళు మాత్రమే ఎళ్తార అక్కడికి
అంటే అందరు ఎళ్ళొచ్చు కాకపోతే అది స్పెషల్ గా ఓన్లీ అమ్మాయిలే జరుపుకుంటారు రండి
అవునా అమ్మా
ఆ పెళ్లి కానీ ఆడపిల్లలు అయితే ఇంకా హుషారు గ జరుపుకుంటారు ఇంగ పెళ్ళయిన వాళ్ళయితే ఇంగ అమ్మ వాళ్ళు పిలిచి అక్కడ వాళ్ గమ్మాది చిన్న ఇది వెడతారనమాట గంప ఆ చిన్న గంప వెట్టి అందులో ఓ మ్ ఫస్ట్ ఒక మట్టి తీసుకొస్తాం మట్టి తీసుకొచ్చి అందులో గోధుమలు ఒక రోజు నానబెట్టిన తర్వాత విత్తనాలు అందులో జల్లి ఇంగ డైలీ నీళ్ళు పోస్తం అన్నమాట అందరి అందరి గంపలు కలిపి
అమ్మా ఇటు వాటర్ మి మీరే పోస్తారా
మేమే పోస్తాం
వనంబేగం ఇంకా ఏ పండుగంటే ఇష్టం హోలీ బాగా సెలబ్రేషన్ చేసు
హోలీ మేము ఎక్కువ నేనైతే ఎక్కువ ఆడానండి ఎందుకంటే బయటికి ఎళ్ళను గాబట్టి ఆడే ఛాన్స్ లేదు
ఆ మొన్న రీసెంట్ గ శివరాత్రి శివరాత్రి రోజు మీరు నా శివరా శివాలయం వెళ్ళిందా మేడం
ఆ వెళ్ళ ఇక్కడ శివాలయం వెళ్ళామండి అంటే
అంటే మీ మీది టౌనా విలేజా
మాది విలేజే సార్
విలేజ్ అంటే శివాలయం ఉందా మేడం మీ విలేజ్లో
ఆ మా విలేజ్ లో శివాలయం ఉంది సార్ కాకపోతే మేము వేరే చోట అ అక్కడ కొంచెం బాగా జరుపుకుంటారు తిర్నల్ అంటారు
అవునా మేడం అంటే మీకు నియర్ బై దగ్గరే ఉందా శివాలయం
మా ఊర్లో ఒకటి ఉందండి
అవునా ఒక శివాలయం ఉంటదా రామాలయం గట్
రెండు గుళ్ళు ఉంటాయండి మా దగ్గర రా
అంటే మీరు ఎక్కువ రామాలయం బోతరా శివాలయం బోత్
ఎక్కువ రామాలయమే పోతాను ఎందుకంటే అది కొంచెం దగ్గర
అవునా మేడం అంటే మీకు శివ శివరాత్రి రోజు శివాలయం వెళ్ళలే అయితే
ఆ ఇక్కడ వెళ్ళలేదండి అంటే వేరే ఊరు ఎళ్ళాము
ఆహా మీ కుటుంబ సభ్యులు అందరు కలిసి ఎళ్ళింద
ఆ అవునండి అక్కడ కొంచెం జాతర లెక్క జరుపుకుంటారంట సో అక్కడ ఇంట్రెస్ట్ తిన్ అనిపించి వెళ్ళాము
అవునా మేడం అంటే శివరాత్రి శివ శివరాత్రి రోజు శివుని కళ్యాణం చేస్తే సార్ కదా కళ్యాణం అయిపోయో దాకా ఉన్నారా
ఆ లేదండి అది మార్నింగ్ వెళ్ళసి దర్శనం చేసుకొని ఈవినింగ్ కల్లా వచ్చేసాము ఇంగ పెళ్ళంటే ఇగ నైట్ ఉండాలి కాబట్టి నైట్ వెళ్ళలే నైట్ ఇంకా రష్ ఉండాల ని చెప్పేసి వెళ్ళలేదు అండి పైగా అది వేరే ఊరు కాబట్టి కుదరలేదు
అవునా మేడం అంటే మీ కుటుంబ సభ్యులు అందరు కలిసిపోయిళ్లు అయితే
అవును సార్
ఇప్పుడు గణపతి పండుగ రోజు మీరు పిండి వంటలు చేస్తారా మేడం
ఆ గణపతి అంటే ఒక్క రోజే ఎప్పుడన్నా పూజకెళ్తాం కదమ్మ కాలనీలో కూర్చోబెడతారు కదా అప్పుడు ఇంకా పూజలో కూర్చుంటు నాకు రాదండి ట్రై చేసాము చిన్నప్పుడు ట్రై చేసాం కానీ అది రాలేదు మీ ఫేవరెట్ పండు గ ఏంటి సార్
మా ఫేవరెట్ పండుగ దసరా అండి
మీ సైడ్ ఎలా జరుపుకుంటారు దసరా
దసరా వచ్చేసి మేము కొత్ కొత్త బట్టలు కొనుక్కుంటాం అండి
ఇ
కొత్త బట్టలు కొనుకోని మేము ఏం చేస్తామంటే ఇంట్లో కొ కొంచెం పిండి వంటలు చేస్తాం మటన్ మటను చికెను ఇంట్లో బంధువులు వస్తారు
దేవుని ఏమైనా పెట్టుకుంటారా సార్
మేము ఎక్కువ వచ్చేసి దుర్గామాతను విజయదశమి రోజు
అడ క
అపుడు మనం ఓ గ్రామ గ్రామ పెద్దలందరూ కలిసి జమ్మి దగ్గర తీసుకెళ్తారు ఊర్లో దసరా చేస్తారండి ఫస్ట్ ఎట్ల అంటే గ్రామ సర్పంచ్ వీళ్ళంతా కలిసి దసరా సెలబ్రేషన్ అనేది గ్రామ పంచాయత్ దగ్గర చేస్తారు ఫస్ట్ సోరగాయ నరకడం ఆ ఆ ఫస్ట్ సొరకాయ నరికిన తర్వాత యాటన్ నరికి అది ఆ రక్తం బొట్టు కట్టుకొని జమ్మి దగ్గరికెళ్ళి జమ్మిని జమ్మి చెట్టు దగ్గరికెళ్ళి ఆ గ పూజ చేసిన తర్వాత జమ్మాకు తెచ్చి పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటామండి అలా మంచి జరుగుతుంది అని అలా చేస్తాం మాకు ఇష్టమైన పండుగ దసరా ఒకటి నాకు ఇష్టమైంది వినాయక కచవితి చాలా ఇష్టం అండి
అదేలా జరుపుకుంటారు సార్
వినాయక చవితి నా ఆ ఇంట్లో పెడతామండి చిన్న విగ్రహం తెచ్చి మేము వినాయక చవితి రోజు విగ్రహం తెచ్చి అక్కడ పూజ చేస్తామండి తొమ్మిది రకాల వంటలు వండి పిండి వంటలు అంటారు
అవునా సార్
పిండి వంటలు వండి ఉండ్రాలు చేసి బా కుటుంబ సభ్యులందరు కూర్చొని పిండి వంటలు అంటే పప్పు పొట్లకాయ ఆ బచ్చల కూర
వీటిని పిండి వంటలంటారా సార్
కూరగాయ భోజనం పిండి వండలు అంటే వండ్రాళ్ళు ఆ సేమ్యా
ఆ
మేడం, వినబడట్లే బచ్చాలు పరవన్నం ఇలాంటివి చేస్తాం మేడం, చేసి అడ దేవుడి దగ్గర పెట్టి. పూజించుకొని అందరం కుట్ కుటుంబ సభ్యులు ఉండళ్లు, గట్లన్నీ చేసి లడ్డూలు. అవన్నీ చేసి ఆడా కుటుంబ సభ్యులు మొత్తం కూర్చొని తింటాం.
మీ దాంట్లో కొంచెం డిఫరెంట్ ఉంది.
అంటే మేము ఇంట్లోనే, పూజ చేస్తాం కాబట్టి. మేము ఒక ఐదు రోజుల, వరకు గణపతిని. ఉన్నన్ని రోజులు ప్రతిరోజు పూజ చేస్తాం, పూజ చేసిన తర్వాత, ఊర్లో గణపతి విగ్రహాలు పెడతారు కదా అక్కడ తీసుకపోయి అక్కడ గణపతిని గణేష్. అక్కడ పెట్టి అర్చన చేయించి వస్తాం. లేదంటే మేము, మా సొంతంగా స్వయంగా తీసుకెళ్ళి, ఒక చెరువులో నిమగ్నం చేస్తాం. బండి మీద తీసుకెళ్ళి నిమర్జనం చేస్తాం
మీసైడ్ బాడ్ అని జరుపుకుంటున్నారు, సార్ ఇంట్లోనే ఇది జమ్మి చెట్టు, సొరకాయ నరకడం అది నేన్
అంటే పెద్దలు చేసే ఆచారం మేడం అది వెన్నకటి నుంచి వచ్చే ఆచారం. మా విలేజ్ లో ఎట్లా జరుపుకుంటారు అంటే పొద్ ఉదయమే లేచి స్నానం చేసి ఫస్ట్ పూజలు చేస్తామండి. అంటే పూజ చేసిన తర్వాత ఆ మేము ఇక్ ఇంట్లో మటన్ కానీ చికెన్ కానీ తెచ్చి తిన్న తర్వాత.